హాయండ్ ఎలఉన్నారు బాగున్నారా
బాన్న అండి మీరు
ఆ బాగున్నానండి ఏం జేస్తున్నారు
ఏం లేదు మీరేం జేస్తున్నారు
ఏం లేదండి ఇంతక ముందే ఇంటికోచ్చాను.
ఏమన్నా ఎట్టెళ్లరు బైటికేళ్ళారా ఏమన్నా
ఆ అవును బై మ్మ్ వెళ్లి వాచ్చాను ఇంక తినాలి ఇంకా తినలేదు మీర్ తిన్నా
ఇంకా తినలేదు ఇంకా డిన్నర్ చేయలేదు. ఆహా ఇంకా ఏమన్న మూవీస్ చూసారా
అ అండి లాస్ట్ టైము వచ్చేసి ఎలానో అంతకు ముందు కేరళ కెళ్ళాను
అఖండ టు ఆ అఖండ్
అఖండ టు కి మ్మ్ మీరు అండి బాందండి
నేన్ ఎహ్ నేను అఖండ చూసాను ఫస్ట్ మూవీస్ అంటే
ఒకే ఆ తర్వాత బావుంది కామ్డీగా
మన ఇంకా ఏంటి మన నేను ఈ మూవీస్ చాలా తక్కువ టైం అసలు గుదరట్లేదు. ఏదో ఓటిటిగా అమెజాన్ ప్రైమ్ హిందీ లో చూస్తాను. ఒస్తే మిరాయి చూస్ సాను ఓటీటీలోనే మన శంకరవ అది శంకరవరప్రసాద్ థియేటర్ కెళ్దాం. అనుకున్నాము కానివెళ్ళలే
ఆ నేను కూడా సేమ్ అలానే ఫోన్ లోనే చూసేసాను ఓటిటిలోనే
ఆ ఇంకొకటి శంబాలా బాగుందంట కదా చూసారా
ఆ మ అది గూడ చూస్న ఆ అది చూస్న మల్ల గూడ
అది హారర్ మూవీ అంటార్
ఆ అవును అదేదో రా ఆ రౌండ్ ది రాయుంటది.
ఆ
సో అది ఆకాశంలో నుంచి పడి అది సౌండ్
మన ఇంకా అయితే మూవీస్ అనేది మనకి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తే మనా
అది బ్యాక్ మన వెనకాల భుజం పైన ఆ అదే మెడ పైన ఒక రౌండ్ సర్కిల్ ఏదో గుర్తులాగా వస్తాది ఆ గుర్తోచినపుడ్ అప్పుడా మనుషులకి ద అది చేరుకున్నట్టు
ఉమ్
ఆ సో అలా బావుంది మూవీ స్టార్టింగ్ నుంచినెబాగుంది. ఆ
అదే హారర్ మూవీ అన్నారు నేను చూద్దాం అనుకున్న టైం
రర్ మూవీ బాగుంది మళ్ళీ అంత హారర్ మూవీ అయితే ఎమ్ లేదు ఎ అంత అంత భయంగ అయితే ఏం లేదు చూడచ్చు.
థియేటర్లో చూస్తే బాగుంటాయ మూవీస్ ఇన్ ఇంట్లోనే ఓటీటీలా చూస్తే బాగుంటాయి ఎలా అంటారు. మీ ఒపీనియన్ ఏంటి
అ నాక్ తెలిసి ఆ మూ ఫస్ట్ థియేటర్లో చూసినవీ మొబైల్లో చూస్తే బాగుంటది ఎందుకంటే ఆ సౌండ్ కి వా బ్యాక్ గ్రౌండ్ సౌండ్ కి అదప్ అలా అయితేనే ఫస్ట్ ఫస్టైము ఆ థియేటర్ చూస్తేనే బాగుంటది. అది అలా అండి. ఇంకేంటి భోజనాలేం చేసారు.
అంటే ఇష్టం హారర్ మూవీసా మనా లేక్పోతే సెంటిమెంట్ ఫ్యామిలీ ఓరియంటెడా లేకపోతే ఎలా ఇష్టం.
ఆ నాక్ హారర్ మూవీస్ నేనెక్కువా
ఉ
ఏ ఫ్యామిలీ మూవీస్ అయితే ఇష్టము. ఇం ఏదో ఇట్లా అయితే ఏ ఆ చిన్నప్పుడస్సలుకు హారర్ మూవీ అంటే మంచం కింద దూరిపో దూర్ కునేసేదాన్ని
ఇంకా మన ఈ బల్గం మూవీ బలగం మూవీ లాంటి మూవీస్ వస్ ఒస్తే బాగుంటాయ్ మ్ చినం ఉ లల్లో మనకి అ వేసి చూపించారు కదా ఉమ్ అలా మెసేజ్ ఓరియంటెడ్ ఏమన్నా సినిమాస్ మూవీస్ అయితే ఇలానే మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే అయితే
ఫ్యామిలీ మూవీస్ మళ్ళీరా కే రాంప్ అలాంటి మూవీస్ అలా ఇష్టపడతాను.
నేను నేను కూడా అంతే ఎక్కువ ఇంట్లోనే ఉమ్ టీవీలో చూడ్డానికి బయటికెళ్ళి అంతా మ్ ఇంట్లో ఓటీటీలో వస్తే చుస్తేనే కొంచెం బాగుందనిపిస్తది
మూవీ ఏది చూసారు
ఏనులా లాస్ట్ మూవీ అంటే నాన్న మూవీ చూసినా అండి ఈ మధ్యలో అసలు వెళ్ళనే వెళ్ళలేదు నాన్న మూవీ అంతే మీరు
ఏంటండి
హలో హలో
హలో
హలో ఆ వినిపిస్తుంది లాస్ట్ మూవి లాస్ట్ మూవీ ఏం చూసావు హలో హలో
కన్న డ్
ఆ ఆ లాస్ట్ మూవీ ఎం
లాస్ట్ మూవీ అంటే ఇంగ అదే అండి
అవునా
ఆ కద్ అఖండటూ చూసానంతే థియేటర్ లో ఇంగ అప్పుడ్ నుంచి వెళ్ళలేదు టైం వర్క్ సో కుదరలేదు చూడలి నెక్స్ట్ ఇది మహేష్ బాబుది వస్తుంది ఏ ఏమ్ సప్పుడది ఏంటండీ
హలో
ఆ అండీఏ మండి మీ వాయిసే క్లారిటీగ
ఒస్తలేదా ఓకే ఇంగ ఆ మన ఇది ఏంటి మన దంగల్ దంగల్ దంగల్ ఇప్పుడు ఓకేనా
ఆ అ అది కు కూడ చూడలేదు నేను
ఇంకా మీరు ఎలా మూవి ఏ మూవీస్ చూడ్డానికి ఇష్టపడుతరు ఏ మూవిస్కి ఇష్టపడుత్ టర్ ఏ మూవీ
మూవీ
ఏ మూవీస్ అంటే ఇష్టం
అదే అప్పుడు చెప్పాను కదా హరర్ మూవీ అంటే నాకు ఇది పట్టదు భయము. మాములుగా ఆ కా అదే అవిఅన్నీ చూడన నేను
ఆహా కామెడి
కామెడీ మూవీస్, ఇంకా ఫ్యామిలీ అంతే అలో మీ పాప ఏడుస్తుందా? మీ పాపా
బాబు
అవునా ఓకే ఒ ఓకేేంటండి ఎన్నిడ్రోజుల్నుంచి మీరు కార్యాలో ఉన్నారు లేదు ఇంకా ఉంది టైమింగ్ ఇంగా ఉంది కార్యలో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఎన్ని మన్ సి నుంచి
నో పార్స్నాల్ డిస్కర్షన్
అవును గదా సారీ
ఓకే ఆ ఉ ఇంకా ఇంకా ఎల్ ఏళ్తారా బయ ఇటికి మూవీస్ కి ప్రిఫేర్ ఫ్యామిలీ తోట లేకుంటే ఫ్రెండ్స్ తోటేళ్ళడానికి ఇష్ట పడ్తారా
లేదు ఫ్యామిలీ తోటే
ఫ్యామిలీ ఏంటటైన్మెంట్, కామెడీ షోస్ మెసేజ్ అసలు మనకి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తేనే బాగుంటాయి. అన్ని పిచ్చి పిచ్చి మూవీస్ కాకుండా
హుహు అవ్ను
బల్గమ్ లాంటి మూవీస్ మన అదో వచ్చినప్పుడయితే చాలా మంది ఊర్లలో ఆ ముస్లి వాళ్ళ దగ్గర దగ్గర నుంచి అయినా, చిన్నపిల్లల దగ్గరుంచైనా అందరు చూశారు కదా. మీరు చూసర బల్గాం నేనైతే ఒక టెన్ టైమ్స్, ట్వంటీ టైమ్స్ చూశాను.
చుసామల్లా ఆ నేనైతే లేదు చూడలేదు షో మ్ లేదు అసలుకి అ
మీరు ఒక్కరే ఉన్నారు కావచ్చు బల్గమ్ యూడన్వాళ్ళు
లేదు చూడాలి ఎప్పుడైనా ఉ చూస్తాం.
ఉమ్ మనకి నేను చూసాను చాలా టైమ్స్ ఇష్టం.
ఆహా ఓకే ఓకే హు అ ఇంకేంటండీ?
ఇంకే మూవీస్ ఇప్పుడు వస్తున్నాయ్ కదా మన ఆ చాలా మూవీసోస్తున్నాయి. కానీ మంచి చిన్ని మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ శంకరవరప్రసాద్ చూసి
ఆ చూసా
మ్ ఆ మన సంక్రాంతికోస్తున్నాం.
అది చూసాను లాస్టీయరు ఉమ్
అయితే మంచిగా మంచిగా ఉంటాయి చూడ్డానికి అయినా ఫ్యామ్లీతోటి.
హు అవ్ను హు అవ్ను
హా ఇది మన ఆ దంగల్ లాంటి, కేరళ స్టోరీస్ ఓస్తున్నాయి కదా. మీరాయి
లేద్ ఆ అవునవును ఉ నేన్ వెళ్ళేదు చప్ప టైమ్ నచ్చలే నాకి ఆ లేదు అది కూడా చూడలేదు ఇంకా ఇప్పుడు
హలో అసలు ఆ పిల్లలతో వెళ్దామన్నా కూడా వీలైతలేదు. పిల్లలు అసలు మూవీస్ కనే ఇంట్రెస్ట్ పెడతలేదు. నర్సింహమూ
టే టీవికేస్తరు కద అప్పుడైనా చూడాలి.
నర్సింహ ఓం నమో భగవతి
ఆ ఆ
ఆ ఆ ఆ చూడండి ఏమన్నా మూవీస్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను
ఉ ఉ
ఆ సరేనా ఓకే నా ఓకే బాయ్ ఓకే బాయ్ అ కే ఓకే బాయ్